హాయ్ మ్యామ్
హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు
ఆ ఫైన్ హావ్ అబౌట్ యూ
యా గుడ్ థ్యాంక్ యూ మ్యామ్
మూవీకి వెళ్దామా
మూవీక ఇప్పుడ అండి
రేపు ఈవినింగ్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇఫ్ పాసిబుల్ మీరు వస్తారనండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సో అందరం కలిసి వెళ్దామా ఏమంటారు ఆ త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ మనకి పవన్ పవన్ కళ్యా కళ్యాణ్ పవర్ స్టార్ గార్ వస్తాదు భగత్ సింగ్ రిలీజ్ అయింది కదా సో బాగుంది అని ఒక టాక్ యాక్చువల్గా నేను ఏం చేశాననంటే ఆ మూవిీ వేరే ఫ్రెండ్ త్రూ ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని చూసా ఓకే ఒక ఒక వ్యూ చూడొచ్చు బట్ ఎందుకు ఎ మంచిది ఆ థియేటర్ లో చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా సో మీరేమంటారు మీకు కాల్ చేసే అడుగుదాంని చేసాను నేను
యాక్చువల్లీ మా్యాక్సిమం నేను మూవీస్ చూడానండి బట్ మీరు ఒక గ్లాన్స్ ఇ్వంచం అని అంటున్నారు కాబట్టి ఓకే లెట్స్ గో బట్ ఒకసారి నాకు ఆ స్టోరీ చెప్తారా లైక్ థీమ్ ఏంటి ఆ మూవీ అనేది
ఆ అంటే నేను గమనించింది ఏంటి అని అనంటే మనకి పషన్ సిధూరు జరిగింది కదా అది ఒకటి ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది కొంచము ఆ అవును ఇంకా ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ ఒకటి లైక్ గర్ల్స్ పైన అడ్యూస్ చేయడం అనేది ఈ త్రీ కాన్సెప్ట్స్ కలిపి ఆ ఒక స్టోరీ కింద తీశారు అని అనిపించింది
అంతే
ఇంకా హైలైట్ ఏంటి అనంటే తొలి ప్రేమ మూవీ లో ఉన్నటువంటి సాంగ్ అది ఇందులో పెట్టారన్నమాట సెకండ్ టైమ్ రీమేక్ చేసి పెట్టారు సో అది కొంచెం బాగుంది
ఒకే రీమేక్ చేసి పెట్టారు
ఆమ్
సో హిట్ అవుతుందంటారా ఫ్లాప్ అవుతుందంటారా
యా ఒక వ్యూ చూడొచ్చు హిట్ ఫ్లాప్ అనేది నా చేతుల్లో లేదు జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూజ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ కి ఉన్నారు కాబట్టి సో మనం ఏం చెప్పలేము ఇంకా అది
ఓకే యాక్చువల్ నేను రీసెంట్ గా ఒక మూవీ చూసాను మేడ్ ఇన్ కొరియా అని నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే సో అది ఒకసారి చూసాను అ
ఓకే ఓకే ఎలా ఉంది
అ బ సర అంటే కొంచెం ఫస్ట్ హఫ్ చూడొచ్చుంటే ఆ కొంచెం కామెడీగా ఉంది కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది లైక్ ఒక ఫ్యామిలీ ఫ్రమ్ కర్ణాటక ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఆ కొరియా అంటే చాలా ఇష్టం లైక్ వాళ్ళ కల్చర్ కానీ ఫుడ్ కానీ ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్స్ కానీ
ఓకే కర్ణాటక అమ్మాయికి కొ బియన్ను కల్చర్ అనేది ఇష్టము
ఉమ్ అంటే అవును అక్కడ మాక్సిమం తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ డ్రామాస్ మీద సాంగ్స్ మీద వాళ్ళ లాంగ్వేజ్ మీద వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ మీద సో ఇలా అన్ మాట
ఓకే అంటే తను కుక్ చేస్తూ ఉంటుందా అవి చూస్తూ అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అలాగే దీన్ని కూడా ఇక్కడ ఇమిటేట్ చేయడానికి కుచ చేయడానికి ట్రై చేస్తుందా
ఆ కొంచెం ట్రై చేస్తుందండి బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వాళ్ళ ఒక రెస్టారెంట్ యాక్టువల్ వాళ్ళ ఫ్యామి వాళ్ళకి సో తను వాళ్ళ ఫాదర్ కి హెల్ప్ చేస్ చేస్తూ ఉంటుంది
ఆ ర రెసిపీస్ అన్నీ కూడా ఇక్కడ వండడానికి చూస్తూ ఉంటుందా తనకి ఎలాగో రెస్టారెంట్ ఉంది కదా అన్ ఫ్యామిలీకి రెస్టారెంట్ ఉంది గదా అని
తను ఆటయానికి చాలా చిన్న పిల్ల సో చూస్తూ ఉండేది బట్ ట్రై చేయదు బికాస్ వాళ్ళ ఫాదరే జేస్తూ ఉంటారు తనూ వెన్ షి ఈస్ ఆ స్మాల్ ఆ కిడ్ బట్ ఎప్పుడు ఉండదనమాట తనకు ఖచ్చితంగా కొరియా వెళ్ళాలి అక్కడ ఉండాలి ఆ
ఎందుకు అంటే వాళ్ళు సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటారనా లెక్ పోతె బేబి వల్ల
ఆ మ్యాగ్జిమం అక్కడ సాంగ్స్ అండ్ ఆ తనకి అక్కడ సాంగ్స్ అట్రాక్ట్ అయ్యాయి ఆ డ్రామాస్ ఇంకా తను చిన్నగా ఉన్నప్పుడు ఆ ఒక వాళ్ళ స్కూల్ లో స్కిట్ చేయడానికి కి తను ఆ నేమ్ ఇచ్చింది తను పార్టిసిపేట్ చేసింది అ పార్టిసిపేషన్ లో తను ఎంచుకున్నది ఏంటంటే ఎంచుకున్నది కూడా కాదు వాళ్ళ మేడం సజెస్ట్ చేసింది సో సమ్ తను చేసిన క్యారెక్టర్ కూడా కొరియా నుంచి సమ్ ఆ మ్ లింక్ అయి ఉందనమాట కొరియా హిస్టరీకి అంటే ఇండియా నుంచి వెళ్ళిన ఒక ఆవిడ అక్కడ కొరియాలో సమ్ క్వీన్ అయ్యింది
ఆహా అది ఎలా అయింది అనే ఒక స్టోరీ టీచర్ చెప్పడంతో ఈ పాప ఇన్స్పైర్ అవుతుంది
సో అలా తను ఎప్పుడు కనిపించిన యా తను ఎప్పుడు కనిపించ్ పించిన కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లైక్ వాళ్ళ నైబర్స్ తని కూడా తనని ఆ క్యారెక్టర్ ఆ క్వీన్ పేరు తొనె పిల్చెవాళ్ళు
ఓ అలా పిలుస్తున్నప్పుడు తినకి మంచిగా అనిపిచ్చేదేమో
ఇంకా ఎగ్జైట్ అయిపోయింది సో ఐ హావ్ టు గో ఐ విల్ అండ్ ఖచ్చితంగా నే అక్కడ ఉంటాను హర్ స్టడీ దెర్ ఖచ్చితంగా నేను చూస్తాను
తను డ్రీమ్ జేసేదనమాట
ఉమ్ ఉహు ఉహు ఉహు ఉహు అలా ఫైనల్ గా తను వెళ్తుంది బట్ తనకి ఏం చేయాలి ఎక్కడ ఉండాలి అంటే తను జస్ట్ తన స్టడీ కంప్లీట్ చేసుకొని వెళ్ళింది ఉమ్ వెళ్తుందండి
ఓకే
వెళ్తుంది కాని అక్కడికి యెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు అక్కడ ఒక గ్రాండ్ మా కలిసి తను మాత్రమే వెళ్ళిపోతుంది యా ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు తను మాత్రమే వెళ్ళి ఫ్లోర్ అవుతుంది అండ్ కొత్తగా ఒక బామ్మగారితో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియాకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది
ఆహా సో వాళ్ళ పేరెంట్స్ ఏమనరా మరి ఎందుకు ఇక్కడే ఉండొచ్చు గదా ఎందుకు వెళ్తున్నావు అని ఇక్కడే మన రెస్టారెంట్ చూసుకోవచ్చు అని
వాళ్ళ నాన్నగారికి ఉండేది దట్ ఈ రెస్టారెంట్ ని తను చూసుకోవాలి దీన్ని ఇంకా ముందుకి నడిపించాలి ఇంకా బాగా చేయాలి ఇంకా ఆ అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి అని కానీ